ఆ హలో
వినిపిస్తుందా
వాయిస్ వినిపిస్తుందా అండి మీ
ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది.
ఇప్పుడు ఓకేనా క్లియర్ ఉందా ఇప్పుడు
ఆ అవునండి. బాగున్నరా
ఆ బాగున్నామండి బాగున్నారా మీరు?
మేమ బాగున్నామ అండి మీ ఇంట్లో వాళ్ళందరు బాగున్నారా
ఆ బాగున్నారంండి మీ ఇంట్లో వాళ్ళు బాగున్నారా
ఆ మా ఇంట్లో వాళ్ళు కూడా అందరు బాగున్నారంండి
తిన్నారా అండి
ఆ తిన్నామండి ఈరోోజు మాది వంకాయ కూర అన్నం అన్నంలో వంకాయ కూర ఇంకా చిప్స్ కూడా పెట్టిరండి మాకు ఈరోోజు
అవునా
మీకేం పెట్టిరండి మరి
మాది పూటాటం
కొటాతే నా మా నా అది ఆల్ టైమ్ ఫేవరెట్ అండి అది
ఓ అవునా
నాకు చాలా ఇష్టమ్మా ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నేను హాస్టల్ లో ఉంటాన అనమాట ఆ ఇంట్లోకి వెళ్తే అల్ ఎక్కడ కూూరనే చేస్తుది మా అమ్మ
బాగుంటది ఆలుగడ్డ కర్రీ చాలా బాగుంటది విడ్జి లో బాగుంటది ఆ బాగుంటదండి అంటే ఒక ఎయిటీ పర్సెంట్ ఓకే
అవునా మా దగ్గర కూడా అంతే కానీ ఈ రోజు ఉప్పు కష్టం చేసిరండి వంటలన్నీ పప్పు ఉప్పు కషమే ఇంకా వంకాయ కూర కూడా ఉప్పు కష్టమే ఉంది
తక్కువైనా తినగలంగానే ఎక్కువైతే అయితే అ సార్ తినలేమండి
అవునండి ఇది మాత్రం నిజంగా అండి అసలు ఎట్లా తింటారో అండి వాళ్ళు ఎట్లా ఇస్తారో అర్ధమే కాదండి తక్కువ వేసిన ఏం కాకపోతుండే
తక్కువ వేసినా మళ్ళా వేసుకునే వాళ్ళం మనం టేస్ట్గ దగ్గంంటటు తక్కువ వేసుకున్నా తినగలుగుాంనీ ఎక్కువ అైతు అసలు ఎలా తింటారు మళ్ళీ అంత మంది
ఆరు వందల మందికి ఎక్కువనే ఉంటారంండి మా హాస్టల్లా అసలు ఫుల్లు మందు ఉంటారు అయిన కాని వాళ్ళు ఉప్పు ఎక్కువేసి రండి అలా
మరి బయటికి వెళ్ళి తెచ్చుకోవడానికికుంటదా అండి
ఆ ఉంటదండి కాకపోతే ఎండాలి కదండి ఇంకేం బయటికి వెళ్ళాం సాయంత్రం పోయి చాయ్ తాగి వస్తాం అట్లా
ఆ ఫ్రెండ్ స ఇట్లు ఏం చేస్తున్నారా అండి మరి
మా ఎవరు అండి
ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి
ఆ చెస్ ఆడుతుందండి మీకు చెస్ గేమ్ తెలుసా అండి
ఆ నా ఫేవరెట్ గేమ్ అండి
అవునా నాకు చెప్తారా అండి ఎట్ల ఎట్లాడతారో చెప్ తారా కొంచెం
ఆ చెప్తా అండి అయితే ఇట్లా చెప్పడం కంటే లైవ్ లో తే బావుండు
అవునా అండి ఒకసారి మనం ఆడుదాం మా ఇంటికి రన్ ఎప్పుడైనా మా ఇంటికి వచ్చినప్పుడు చెప్పన్ రండి ఆడుకుందాం మనం
ఆ ఓకే అండి మీరెప్పుడైనా ఇక్కడ థౌజండ్ పిల్లర్స్ ఎళ్ళారా అండి
ఎక్కడో విన్నాను వరంగల్ ఆ వరంగ్ ల్ అండి
అవునండి చాలా ఫేమస్ ప్లేసు అవును అవునవును వెయ్యి స్తంభాల గుడి ఉమ్
కూడా
ఇట్లు వెళ్ళలేదా చాలా బావుంటదండి మన పురాతన కట్టడాల్లో అక్కడికెళ్తే అసలు చాలా బావుంటది
అవునా మాకొక దోస్త్ ఉంటదండి ఆమె వె వరంగల్ దగ్గరనే ఉంటదామె కానీ నన్ను ఒక్కసారి కూడా తీస్క్ పోలేదండి ఎప్పుడు తీసుకపోతా తీసుకోపోతా అని అంటది చెప్తుది తీసుకోపోదు
వెళ్దామండి అయితే మనం ఒకసారి
ఆ వెళ్దామండి మీ మేమైతే ఖచ్చితంగా వస్తామండి వర వరంగల్ లో భద్రకాళి టెంపుల్ కూడా చూడాలండి నాకు చాలిష్
ఆ భద్రకాళి చాలా సిద్దేశ్వర చాలా టెంపుల్స్ ఉంటాయంటడి బావుంటాయి చాలా
మనం ఒక రెండు రోజులు ట్రిప్ వేసుకుందాం అండి వరంగల్
ఆ వరంగల్ ఇక్కడ రా మప్ప కూడా దగ్గరనే అండి వరంగల్ కి కొంచెం
రామప్ప అంటే ఏ దేవుడు అండి రామప్ప ఏ దేవుడు
రామప్ప సేమ్ థౌజండ్ ఆ ఇది వేయి స్ధంభాల గుడి లానే ఉంటదండి శివాలయం
ఆహా అది అవునా
మ్ ఏముంటాయి ఇంచుమించు వ ర్షం మూవీ చూశారా అండి
ఏం మూవండి
వర్షం వర్షం
ఆ చూశాను నాకు వర్షంలో తింటే నాక్ చాలా ఇష్టం.
ఆ మా వర్షం పడుతున్నప్పుడు ఒక డాన్స్ ఉంటది కదా.
అవునవును అది వెయ్యి స్తంభాల గుడికాడనే అవునంట గదా. షూట్ అక్కడే జరిగిందీ అని అంట్ టారు
ఆ ఇక్కడే ఆ ఇక్కడే జరిగింది షూట్. బాగుంటది చాలా. అందులో ఉం న్నట్టే ఉంటది సేమ్ టెంపులు. ఖచ్చితంగా చూడాలి. ఆహా లేదండి అప్పుడు ఎళ్ళలేదు నేను.
అవునా ఇప్పుడు మరీ ఎప్పుడైనా వెళ్తరా మరీ సంవత్సరంకి ఒక్కసారి అట్లా.
ఆ వెళ్తం అండి వన్ ఇయర్ లో కనీసం ఫోర్ ఫై టైమ్స్ ఎళ్తం.
అవునా అంత ఫేమస్ ఆ అండీ అదీ.
మీ చాలా ఫేమస్ అండి అసలు, సండే వస్తే ఏనైతే కొంచెం కూడా గ్యాప్ ఉండదు. ఇంకా ఏదైనా ఫెస్టివల్స్ వస్ చాలా బాగుంటదండీ. ఇప్పుడు శ్రీరామనవమి వస్ ఉంది గదా ఆ రోజు కూడా కొంచెం అసల్ దర్శనం కావడానికే. త్రీ ఫోర్ హవర్స్ పడ్తది టైము.
అంత ఉంటదా అండి. టికెట్ ఉంటదా అండి దాననికీ.
ఆహా ఉండదండి. టిక్కెట్టేం ఉండదు.
ఆ టికెట్ లేకపోతే మంచి ఎళ్ళి రావచ్చు మంచిగా.
అవును మంచిగా ఎళ్ళి రావచ్చు టికెట్ లేకపోతే. టికెట్ ఏమి ఉండదు. మళ్ళీ లేడీస్ కి ఫ్రీ బస్. సే అదా
అవునండి. ఇప్పుడు మాకు ఇక్కడ నుంచి డైరెక్ట్ వరంగల్ బస్ ఉందండి. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఒకటి పొద్దున్నే ఏడు గంటలకు ఒక బస్సు ఉంటది. అక్కడ ఆ బస్సు ఎక్కి వస్తాంమండి ఈ సారి వస్తే.
అవునా రండి సిద్దేశ్వర ఆ ఉంటది చాలా టెంపుల్స్ ఉంటయి. వరంగల్ కోటా ఉంటది బాగుంటయి చాలా.
అవునా వరంగల్ కోట కూడా ఉందా అండి.
ఆ ఇక్కడ హన్మకొండ వరంగల్ దగ్గర దగ్గరనే అండి అంటే కలిసి ఉన్నట్టే ఉంటాయి.
అవును తొర్రూరు అంటే ఎక్కడ అండి తొర్రూర్ తొర్రూర్ తెల్సా తొర్రూరు ఐడియా ఉందా ఏ మన్నా
తెలుసండి అది మా ఫ్రెండ్ వాళ్ళురే.
అవునా మాకు ఒక బా చిన్నటి స్నేహి సంటూడుక్కడ
అవున అంమడు ఉన్నారు కాకపోతే వాళ్ళు లమ్మడలు తెలిసా లమ్మడలు అన్నమాట
ఆహా
నెంగుడా ఇక్కడ వన మూలిమలుదగ్గరేనండి దర్ దూరు కూడాడా
తరూర్కిి అన్మకొండ దగ్గరేనా అండి
ఆ దగ్గరే అండి ఒక ఫార్టీ మినిట్స్ అట్ట పడుతుంది జ
అవును నలభై నిమిషాలంటే ఏముందిలేండి మనకి ఏం పెదా డేటా దన్నే పోతం మొస్తాం
అపోయి చాలు మళ్ళీ లేడస్కిి ఫ్రీ టికెట్ ఇప్పుడు
అవును ఫ్రీ టికెట్ వచ్చిన కా నుంచి బాగా అందరూ ట్రిప్లకి పోతు రండి అసలు వే ములవాడ అంటారు ఒక్కొక్కసారి ఒకసారి ఏమో సమ్మక్క సారక జాతర అంటారు మీరు సమ్మక సారక్కా జాతరకి వెళ్ళరాా
ఆ వెళ్దాం అండి ప్రతి ఇయర్ వెళ్దాం
అవునా అక్కడ బెల్లం దేవుడికా నుంచి తెచ్చిందండి కింద కూడా వెయ్యని కదా ఆమె మా దోస్త్ ఒకాముంటది తిన్నేసినా తిడుతది అమ్మ అట్లా ఇయ్యొద్దు అవి దేవుడిది అని అంటది
అవును దేవుడిదే గద చాలా పవర్ఫుల్ అండి మేడారం అంటే సమ్మక్క సారక్క చాలా అంటే చాలా పవర్ఫుల్ ఒకటే ఒకటి ఓక
అవును అంటే నేను సమ్మక్క సారక్క నఅనీ విన్నా కానీ మే గర అని వినలేద అనమాట అందుకే అడుగుతున్నా
ఏడార మాంటారు
అవునండి జుట్టు పెరగాలంటే మీక ఏమైనా టిప్స్ తెలుసు సా అండి జుట్టు అస్సలు పెరుగుతలేదు
నై హండ్రెడ్ లో ఎయిటీ పర్సెంట్ అదే ప్రాబ్లం అండి
అవునండి హాస్టల్స్ లలో వాటర్ కీ నా జుట్టు ఖరాబ్ అయిపోతుంది మా నానేమో నీక ఏమైంది గింత జుట్టు ఊడిపోయింద అని అంటున్నా న్నాడు
డి విటమిన్ టాబ్లెట్స్ ఉంటాయి కదా అండి
ఆ అ మింగ ఆ టాబ్లెట్ వేసుకోవాలి లేకపోతే నెత్తికి పెట్టుకోవాలా అండి
పెట్టుకున్న పర్లేదు వేసుకున్న పర్లేదు
అవునా ఏం కాదా విటమిన్ సి టాబ్లెట్
హ
పవునా విటమిన్ ఏ ఓకే
మన మా నార్మల్గా మనం పెట్టుకునే నూనే ఉంటది కదా అండి
అవునండి నైట్ మా ఫ్రెండ్ ఆమె బర్త్డే అయింది ఫుల్ సెలబ్రేషన్ అసలకి హస్టెల్లా
అవునా ఇక్కండి ఎ మరి కేక్ కట్ చేసారా పార్టీ ఇచ్చారా మరి మీఫ్రెండ్ మీకు
ఆ అవునండి ఈరోజు నైట్ బిర్యానీ పార్టీ అండి ఆమె బర్త్డే కదా ఇంకా దావత ఇ ఆ ఆర్డర్ పెడతా తిందామని అన్నది అందరి ఒక ఐదుగురుమ్మున్నా మా స్నేహితునిక ఇచ్చినాము నైట్ పన్నెండింటిక తినేసినాము ఫొటోస్ దిగినాము ఇంకా చేమండి బ్లాక్ బెలూస్ ఇంకా కేక్ ఏమో చాలా దూరం నుంచి తెప్పించినామ అండి ఆమె కో కోసం
బాగా సెలబ్రేషన్ చేసిరు మొత్తానికి అయితే
ఆహా బా బాగున్నాయి ఫొటోస్ అయితే చాలా వచ్చినాయిండి మెమోరీస్ చాలా ఉన్నాయి
అదేన పుట్టినరోజు ఉంటే చాలగా నైట్ అంతా నిద్రనే ఉండదు ఇక
అవును బర్త్డేలు ఉంటే డెకరేషన్లు అనుకుంటూ ఆ ఆమెకి తెలి తెలుసా అండి ఆమె ఫోన్ నెంబర్ పేరు మీద ఆమె ఎంత వయస్సు అ నెంబర్టి కాల్ చేయిచ్చినాం అట్లా ఒక వీడియో తీసినాం అండి సూపర్ ఉండి ఆ వీడియో
ఆ
ఆమె నెంబర్ పేరు ఉంటది కదండి పేరు పెట్టకుండా అక్కడ నెంబర్ పెట్టినాం అనమాట ఆమెది బడ్డేనే ఏజ సూప్ అసలు మ మసు వీడియో దిగిందండి ఆమె మస్ దిగింది
అ ఇఫ బర్త్డే అయిన అలానే సెలబ్రేషన్ చేసుకుంటార అండి
ఆ ఎవరి బర్త్డే అయినా అలానే జరుగుతుంది ఇఫ్ అబ్బాయిలు అందరు కలిసి వెళ్ళాలంటే మాత్రం బయటికి వెళ్ళి కేక్ కట్ చేసుకుంటాం ఓన్లీ గర్ల్స్ వరకు అయితేనేమో హాస్టల్లో సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట
ఇడికేష్ ఆ మీది
ఆ మాది ఎడ్జ అవునండి అబ్బాయిలు అమ్మాయిలు అందరు ఉంటారు ఆ మా మా క్లాస్ లో ఒక అబ్బాయి అండి ఫ్రీగా ఫస్ట్ ఇంటర్న్షిప్ అని ఫ్రీగా చేసడి ఒక మూడు నెల్లు తర్వాత ఆయనకి పది లక్షలు ప్యాకేజ్ వచ్చిందంటడి అదే కంపెనీలో ఫస్ట్ మేము ఏమనుకున్నాం అంటే ఎందుకు ఇస్తున్నావ్ ఫ్రీగా మూడు నెలలు అవసరమా ఆనన్నం ఇప్పుడు ఆయన కానీ మంచిగా సెటిల్ అయిపోయిడు అన్నమాట ఆఫీస్లా
ఇదైనా చిన్నదయినా సరే వచ్చినప్పుడే దాన్ని చూసుకోవాలండి
అవునండి నేను అప్పుడు అ శ్రధ చేసేసి అండి అయినా మూడు నెలలు నన్ను కూడా ఫ్రీగా ఏయిరా ఏం కాదు నేర్చుకో అని అంటే, అరే మూడు నెలలు ఎవరి చేసాడు రా ఫ్రీగా అనుకున్నా కానీ ఇప్పుడు ఆకు అర్థం అవుతుంది జితం సంపిస్తుండు మళ్ళీ డబుల్ డిజిట్ పది పది లక్షాల అండి ఇప్పుడు ఈ కాలంలో వస్తు
బమ పది లక్షల అంటే మాటలు క్ష కూడా రాగు కదా అండి అసలు
ఆ లక్ష యాభై డెబ్బై వేలు ఎనభై వేలు వస్త న్నాయండి నెలకి అప్పుడు ఫ్రీగా చేసండు మూడు నెలలు మళ్ళీ తర్వాత ఓ చిన్న ఇంటర్వ్యూ జరిగిందంటే ఆయనకి అంత్ తే
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిపోయిడి ఓకే అండి
టు సరే సరే అండి